హలో
ఆ అండి రోజా గారు
ఆ
ఆ ఆ బాగున్నామండి ఆ ఈరోోజు ఆఫీస్ నుంచి వచ్చే స ఇ ఇ ఆఫీస్ వక్ ఎంత ఓకేఓకే ఓకే ఇప్పుడు రాగానే రాగానే ఇంట్లో పని కుకిింగ్ అంతా బిజీ బిజీ ఉంటుంది ప్రేమో కదా
ఆ అవునవునండి వచ్చాను స్నానం అయ్యింది
ఓకే కే ఓకే
పాలు పెట్టున్నాను దీపం పెట్టినా ఇప్పుడే
ఓకే అయిపోయిందా ఫ్రీనే కదా ఓకే నేనా బాన్నానమ్మా
ఏం చేస్తున్నారు
నేనా ఇంకా వంట చెయ్యాలి ఇంకా స్టార్ట్ చేయలేదు రీతు ఈ కాల్స్ మాట్లా తు ఆ అదా ప్రిపరేషన్ అన్మాట అండ్ ఈవినింగ్స్ పెద్దగా వన్ ఉండదు ఆ రైసు రోటీ రైస్ తినే వాళ్ళు రైస్ తింటారు రోజ్ తినే వాళ్ళు రోటీ ఆ మార్నింగ్ కర్రీస్ ఉంటయి ఇంకా దానికి ఎడిషన్ గా ఏదైనా కర్రీ చేసుకుంటామనమాట హు క్కువ ఎగ్ ఎక్కువ మాకైతే నాన్ వెజ్ ఏ ఉంటది ప్రిఫర్బల్లి
ఓకే ఎక్కువ నాన్ వెజ్ ఇడ్చేస్తారు అనమాట మీరు
పిల్లలు కదా హు వాళ్ళేక్కు వాళ్ళు నాన్ వెజ్ సండే సాటర్డే వచ్చిందంటే వాళ్ళకి ఆఫీస్ సెలవులు ఉంటాయి ఆ ఇంకా అప్పుడు బిర్యానీ ఆ అంటే మాకు అదేం ఉండదు
ఓకే ఓకే
సాటర్డే సండే అంటే మాకు కొన్ని టైమ్స్ లోనే తినొద్దు అని ఇయర్ మొత్తం మీద ఒక టూ మంత్స్ సార్ అట్లా ఉంటుందినమాట తినకూడదని తినకూడదానిక అది కూడా స్పెషల్ మిగతా రోజులు ఎప్పుడైనా తినచ్చు ఆ మల్ అన్న మాట
మ్ హు నేను ఎక్కువగా చిక్ చికెన్ ఫ్రై బాగా చేస్తాను మటన్ చేస్తాను ఇంకా నా ఇంకా దీంట్లో అయితే వెజిటేబుల్స్లో అయితే ఆ బెండకాయ కరీ చేస్త తను
బెండకాయ కరీ ఓ హు పప్పు ఎట్లాగా అన్ని అన్ని రకాల పప్పులు చేస్తా చేస్తారా నేనైతే పప్పులో అన్నీ వేస్తా ఒక రోజు ఆకర్పు అంటే ఒక సాడీ వీక్ లో టూ, త్రీ టైమ్స్ చేస్తాము. ఆ కూరిపప్ప్ దోసకాయ్ పప్పు వెజిటబుల్స్ మాక్సిమం వేసేస్తాను. ఉన్నట్
ఆహా ఆహా దొండకాయ్ పప్పు ఎలా చేస్తారక్కా
అవబ్ మాముల్గా పప్పు కోసం కడుగుతాం. కదా కడిగేసి ఆ దాంట్లో, కొంచెం పస్పు ఉల్లిపాయలు అంటే నేను కుక్కర్ బెడితే కుక్కర్ పెట్టకపోతే, గనుక ఆ కొంచెం పప్పు ఉడికిన్ తర్వాత ఉల్లిపాయలు, టమాటా, ఉప్పు, కారం అన్నీ వేసేసి దొండకాయలు కొంచెం చిన్ చిన్న ముక్కల్ కట్ చేసి పెట్టుకోవాలి. హ్మ్ పప్పు మంచిగా ఉడికిన్ తర్వాత్ ఈ దొండకాయల్ దాంట్లో వేసేయాలి. అంటే హాఫ్ ఉడికిన్ తర్వాత, ఆ ఆ అన్నీ ఒక్కేసారి, ఆ అన్నీ ఒక్కసారే పెట్టేసి
ట్రై చేస్తానక్క రేప్ నేను ఎప్పుడైనా, మేము దొండకాయ్ ఇదేచ్చుకున్నామంటే
హ్మ్ అవునా ఈసారి పప్పు చేయించు, పప్పు చేసి చూడు బాగుంటది. మళ్ళీ దొండకాయ్ పచ్చి శెనగ పప్పు తెల్సుకదా.
తినే చెనగపప్పు, వేరుశెనగింజిలా ఆ
నేటప్పుడు పచ్చిశెనెవ్ పప్పు ఆహ్ దీంట్లో వేస్తాం. కదా చెనగ బ్యాడెలంటారు.
చెనగ బ్యాడర్లు
ఆ అంటే ఇప్పుడు డ్రై తెల్సు కదా డ్రై. పప్పులు, పుట్నాలాంటారు. అవ్వీ, అవ్వీప్ ఆ వేర్శెనగింజలు వేరు అద ఆవ్ పప్పుల్ల్ వేరే అనమాట.
ఆహా పప్పులంటే ఈ వీ మనము కందిపప్ప్.
బ్యె కందిపప్పులా ఉంటది. బ్యాడలాంటారు, ఆ ఒక్కొక్కళ్ళు దగ్గర ఆబ్ బ్యాడెలంటారు, పచ్చిశెనగపప్పంటారు. అవి హ్మ్మ్ అవి ఆ మంచిగా నాన్ బెట్టేసి దొండుకాయి, కర్రీ చేసుకుంటూ ఒక వన్ కు అయిన తర్వాత ఈ పప్పు వేసిసేయ్యాలి. కల్పి ఇగ అంటే, మరీ నీళ్ళ నీళ్ళగా కాదు. కొంచెం ఆవ్ ఇప్పుడు దొండ్ టే కూర వండటానికి ఎలా చేస్తాము ఉల్లిపాయలు ఆయిల్ ఏసి ఉల్లిపాయ వేసి ఫ్రై అయ్యాక దొడ్డకాయ ముక్కలు వేస్తాము టమాటాలు అన్నీ వేసేసి కొంచ్ అది ఇలా కొంచెం ఉడుకు పడుతుంది కదా అప్పుడు ఈ పచ్చి తెనాం పప్పు ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఆహ్ నాన్ పెట్టుకోవాలి అవి తీసి దాంట్లో వేసెయ్యడమే కుక్కర్ అయితే అన్నీ ఒక్కసారి పెట్టేస్తాం ఆ బయట కనుక అయితే పచ్చెశెనగపప్పు వేసి మంచిగా కొంచెం కొంచెం కొంచెం ఎక్కువే పోసుకోవాలి బయట వాటర్ అంటే అది మునిగి ఎంతవరకు పోసి చక్క సిమ్ లో పెట్టేస్తే మంచిగా ఉడుకు ది చాలా బాగుంటుంది
ఆహా రేపు ఇంకెలాగూ శనివారం కాబట్టి ఈ దొండకాయలు ఉన్నాయి ఎలాగు ఇంట్ ఇట్లోనే ఎప్పుడు పప్పు తిని తిని బోరు మేం పప్పు ఆకూర పప్పు ఇవే చేస్ స్తాము ఎక్కువ దొండకాయ పప్పు అంటే ఎప్పుడు చేయలేదు బట్ రేపు ట్రై చేస్తా
ఈసారి ట్రై చేసి ఓకే నాకు తర్వాత అయినా మెసేజ్ పెట్టు ఎలా ఉందో
తప్పకుండా అక్క తప్పకుండా పెడతాను ఆ అది మా పిల్లలు లైక్ చేస్తారో లైక్ చేయరో బిర్యాని రాదక్క నాకు మా అమ్మ చేసి పెడితే తింట
అవునా ఈ రోజుల్లో ఏముంది ఆ యూట్యూబ్ లో చూసి
యూట్యూబ్ లో చూసి బట్ ఒకసారి ట్రై చేస్ గానీ బా వచ్చింది మళ్ళీ మళ్ళీ పదే పదే చూస్ చూసి చేయ్యాలంటే కొంచెం బెజార్ అనిపిస్తుంది అది ఇప్పుడు మనకు నార్మల్ గా తెలిసిపోయింది అనుకో ఇంగ్రీడియంట్స్ ఏం ఏం వెయ్యాలి ఎట్లా చేయాలి అని అనేది
అవును, ఇంకా చాలా టైం, అవును, ఇంకా చాలా టైం. ముందులే, మీరు నేర్చుకోవడానికి. పిల్లలే కదా ఇప్పుడే, ఇంకా ముందు ముందు రోజుల్లో. చాలా నేర్చు. ఉమ్ ఇంకా. దా, వెజిరియన్స్. లో, వెటేరియన్ కర్రీస్ లో, ఎం ఇష్టం.
చికెన్ పుల్స్ కర్రీస్లో అంటే, నేను అవేం పెద్దగా, తిననక్క. ఆ క్యారెట్, బీట్రూట్, తాలింపులు అవి అవి కూడా ఏం తినను, ఇంకా ఒకట ఉత్తిదే అన్న. తింటాను, క్యారెట్ అంతా. త.
ఓకే, క్యాన్ కానీ. ఇవన్నీ తినాలి కదా, మనకి, డైట్ కానీ. చిన్న పిల్లలక కానీ. అ క్యరెట్, మార్నింగ్ సూ, క్యారెట్. టు, అది, అది ఉంటుంది కదా, బీట్రూటు, కీరా. ఆ, అది అన్నీ, ఒక. త్రీ ఫోర్ పీసెస్ కి. తింటే, మంచిది. ఉ, కొంచం, ఫాటీ అట్లా. ఇచ్చిన వాళ్ళు, మేమైతే. రాగిజా. అ మల్.
రా ఆన్, ఆన్, నేను, ఇంట్లో, మా అత్తకి, చేస్తూ ఉ. కదా, అప్పుడప్పుడు తాగుతూ ఉంటాం అన్నమాట, అది.
బాగుంటది, ఉమ్ ఆ అవును, ఉప్పుసుకుని, అ మజ్జిగ పోసుకుంటారు, కొంతమంది ఏమో మిల్క్ వేసుకొని, షుగరొ లేక. కొద్దిగా, బెల్లుమేయ్. తీసుకుంట, ఆ బాగుంటది, బాగుంటది, మంచి, మంచి డైట్, కూడా. ఉమ్, మనకి, అంటే, పెద్దవాళ్ళకైనా, పిల్ల. పల్లకై, కూడా, మంచిది, చిన్న పిల్లలకి, వాళ్ళకి, ఆ పిల్లలు, స్కూల్ కె. తిన్నారా.
ఆ వెళ్తున్నారు అక్క వెళ్ళసి వచ్చారు హోంవర్క్ ఏదో రాసుకుంటూ ఉన్నారు. పెద్ద అమ్మాయి ఒక అమ్మాయి డ్రాయింగ్ వేసుకుంటా ఆ వాటర్ వాటర్ బాటిల్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ స్కూల్లో ఇన్స్ట్రక్షన్స్ పెట్టారంట ఆ నిమకాై నీళ క్క రోజు ఆ గ్లూకోజ్ వాటర్ ఒక రోజు కోకోనట్ వాటర్ ఒక రోజు అబ్రెల్లా తీసుకని రావాలి సమ్మర్ ఎండలు ఎక్కువ వస్తున్నాయి కదా రోజు రోజుకి సో ఇన్స్ట్రక్షన్స్. అనేవి ఇచ్చినారంట అలా తీసుకెళ్ళకపోతే
అవును అదే ఇప్పుడు మనం చిన్న పిల్లలకి బాక్స్ పంపించేటప్పుడు కూ డా ఈ వెజిటబుల్స్ అంటే క్యారెట్ బీట్రూట్ అలాంటివి చిన్న చిన్నవి రెండు ముక్కలు అట్లా పీసెస్ చేసేసి స్నాక్స్ బాక్స్లో పెట్టించేస్తే బెస్ట్. తర్వాత ఉడక పెట్టినా సెన ల్ల గానీ అలాంటి పంపిస్తే కూడా పిల్లలకి బాగుంటది ఇది వాటర్ లో కొంచెం సబ్జా గంజలు అంటే ఒక రోజు ఒక మీరు వాళ్ళ స్కూల్లో కరెక్టే వాళ్ళు చెప్పింది ఒక రోజు లెమన్ వాటర్ తరు అలా పంపిస్తే ఓక్
బెట్టర్ ఆ ముదురుతున్న ఎండాకాలం ఎక్కువ సమ్మర్ ఎక్కువ అయిపోతుంది కదా ఎండలకి వాటికి.
ఇంకా సమ్మర్ ఎక్కువగా ఉన్న
ఆ అవునక్క లాస్ట్ టైము మనకి ఎక్కువ ఆ ఎండలు వర్షాలు ఏ కువ బడ్డయి ద అందువల్ల ఎండలు కూడా ఎక్కువ ఆ ఇప్పుడే ఎలా ఉన్నాంటే ఇ ఇంకా మే వచ్చిందంటే ఇంక అంతే ఏప్రిల్ లాస్ట్ మే వచ్చిందంటే ఇంకా
అవును అవును చాలా చాలా అసలు సమ్మర్ లో బయటకి వెళ్ళటానికి ఉండదు ఈసారి హాలిడేస్ కూడా తొందరగా ఇస్తారనుకుంటాం స్కూల్ పిల్లలకి వాళ్ళకి కూడా ఎండలు అలా ఉన్నాయి అసలు ఏప్రిల్ లాస్ట్ అప్పటికే ఎండలు చాలా ఎక్కువైపోతాయి పిల్లలకి ఫుడ్డు వాటరు వాటర్ కానీ ఇవన్నీ స్కేర్సిటీ అయిందంటే ఇసలు పిల్లలు చ ఇదయిపోతారు పాపం చాలా ప్రాబ్లమ్ వస్తా. ఓకేండి ఇంకా పిండి వంటల్లో ఏం వండుతావు మంచిగా
పిండి వంటలు నాక ఏం రావక్క
చాలా టైం ముందు లే నేర్చుకోవడానికి ఏం పర్వాలేదు వరి అవ్వక్కరలా
పాయసం పాయసం చేస్తాను ఆ కేసరి కేసరి ఒకసా సర మా వాళ్ళ చెప్పిస్తే అప్పుడు చేశాను కేసరి అంతే ఈ రెండే వచ్చు
అ
ఒడ సేదు కూడా రాదు నాకు వడవస వడ వడే సేదు కూడా రాదునాకు అమ్మా అత్తయన్నారు కాబట్టి
అవునులే అమ్మ అత్తయ్య ఉంటే అసలు పనులు నేర్చుకునే అవసరం లేదు ఫస్ట్ వంటలు కూడా మంచిగా వాళ్ళు వండి ఆ పెడతారు అసలు ఇంకా పిల్లలు వీళ్ళుకూల్ కంటే ఇంకా అద మీను మీరు వండుకో మీరు చేసి కోవాల్సి వస్తుంది ఇంకా ఇంకా ఏంటమ్మా సంగతులు మీ ప పిల్లలకి వంట ఏది ఇష్టం ఏది ఎక్కువ చేసి పెడతావు డైట్ మంచి
కూగ అన్ని ను పెద్ద గా ఇంట్లో ఏం చేయనుగానీ లైన్ డేట్స్ అలాంటివి ఎక్కువ పెడు తన బయట నుంచి తెచ్చి ఆ జీడిపప్పు బాదం నాన పెెట్టి బాదం పప్పు నానబెట్టి మార్నింగ్ ఇస్తాను ఎట్లీ మార్నింగ్ నెక్స్ట్ వచ్చి వాళ్ళ డాడీ డ్రై గ్రే స అని తె స్తారు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటారనమాట
ై్ర డ్రై ఫ్రూట్స్
వో
జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి కొంచెం రాగి మాల్ట్ అంటే గోధుమ దోశలు గోద్ దుమా రో రొట్టెలు చేసుకుంటాం కదా హు వాటిల్ తో పాటు కొంచెం రాగిపిండి కలిపి అన్నిటిలో దోశలైనా, రోటీలైనా చేసేసుకోవచ్చు. బాగుంటది అన్నిటి లో లీ సమ్మర్లో రాగిపిండి అలా కలుపుకున్నావ్ అనుకో, చాలా హెల్త్కి పిల్లలకి చాలా మంచిది. నీకు పర్సనల్ గా ఏమి, ఏమి ఇష్టం ఏం ఏమి ప్రిఫర్ చేస్తావ్, తినటానికి కానీ వండటానికి కానీ.
ఎక్కువగా లైక్ చేసేది వచ్చి, మా అమ్మ చేసేది చికెన్ ఫ్రై మటన్ బా చేస్తారు నేను ఎప్పుడై నిన్న లే అ ఆ అవును నెక్స్ట్ వచ్చి నేను ఎప్పుడు వెళ్ళిన అమ్మ వాళ్ళ ఇంటికి ఫస్ట్ అమ్మ నాకు చికెన్ ఫ్రైగా నాకు ఏది అడిగితే అది చేసి పెడతారు అనమాట, చికెన్ ఫ్రై తెచ్చేయమ్మ అంటే చేస్తారు, నాకు కావాలంటే ఇంటి దగ్గరకి సార్ కొంచం పక్కనే మాకు
ఓకే ఓకే ఓకే గుడ్ గుడ్ అదృష్టవంతులు అండి మ్ పిండి వంటల్లో ఆ అమ్మ బాగా చేస్తారా
అమ్మకు కూడా పెద్దగా రావక్క పిండి వం
అవునా అందుకనే నువ్వు కూడా నేర్చు అయినా ఈ రోజుల్లో, ఎందుకు రా వేస్ట్ అసలు నేర్చుకొని, మేమంతా నేర్చుకొని కష్టపడి ఓ చూసి అక్కడ చూసి, ఇక్కడ చూసి వాళ్ళని అడిగి విళ్ళని అడిగి నేర్చుకున్నాము వేస్ట్